హలో హలో
ఏం చేస్తున్నావా అమ్మా తిన్నావా మధ్యాహ్నం లంచ్ చేసావా
లేదు ఇంకా టైం కాలేదు కదా పన్నెండున్నరకి ఒకటిట్టికి అట్లా పోయి తింటా తిన్నావా నువ్వు
లేద్ లేద్ నేను కూడా టైం పడతాది నాక్ గూడ చెప్పాలి మరి ఏంటి మరి పల్లెటూరి విశేషాలు
ఆ ఏమున్నాది పల్లెటూర్లలో మాకేపూడు మంచిగా స్వచ్ఛమైన గాలి ఉంటది మాకేం బాధల్లేవ్ నువ్వే చెప్పాలి ఎట్లుంది మరి సంగతి
ఇగ పట్నం గురించి తెలిసిందెగ ఎంత సంపాదించినా ఈ పొగా ట్రాఫిక్ తో విసుకొచ్చేస్తాది మీ పల్లెటూరీ ప్రశాంతత ఆ స్వచ్ఛమైన గాలి ఎక్కడ దొరుకుతాయి చెప్పు
నిజమే ఇక్కడ ప్రకృతితో పాటు ఆరోగ్యం కూడా ఉంటది అందుకే ఇప్పుడు మా ఊరు రైతులంతా రస్ రసాయనాలు లేకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు అడుగులు వేస్తున్నారు
చాలా మంచి విషయం చెప్పావు నరలో కూడా ఇప్పుడు చాలా కెమికల్స్ ఆర్గానిక్ కూ లకే డిమాండ్ మస్తు పెరుగుతుంది ఈ సేంద్రియ పద్ధతి వల్ల రైతులకు కూడా మంచి లాభాలు రావడంతో పాటు ఈ భవిష్యత్ తరాలు కూడా ఆరోగ్యంగా బాగుంటాయి
అవును మొదట్లో కొంచెం దిగుబడి తక్కువగా వచ్చింది ఇప్పుడు కొంచెం భూమిసారం పెరిగి పంటలు బాగా పండుతున్నాయి అలా రసాయనలు ఎ ఎరువుల ఖర్చు కూడా బాగా తప్పింది వాళ్ళకి
కాకపోతే మరి పల్లెల్లో పండించి ఈ రైతులకి మనకు మరి మార్కెట్ సదుపాయాలు వాళ్ళకు తెలియదు కదా మరి అన్ని సదుపాయాలు మార్కెట్ సదుపాయాలు అంతా బాగున్నాయ మరి మీ దగ్గర
ఆ టెక్నాలజీ పెరిగింది కదా మళ్ళా రైతులకు తెలవకపోతే ఏంది మా ఊర్లో యువకులాంత అందరూ కలిసి వాళ్ళ కోసం వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని ఆన్లైన్ యాప్స్ ద్వారా సిటీస్ కి పంపిస్తున్నారు రైతులకు హెల్ప్ చేస్తున్నారు యూత్ అంతా
అవునా చాలా అద్భుతం దీనివల్ల దలార్ల దోపిడి దప్పుతుంది కదా రైతులకు కూడా సరైన మ దర వస్తుంది అలాగే నగరంలో ఉండే వాసులకు కూడా నమ్మకమైన స్వచ్ఛమైన ఆహారం అందుతుంది
అవును పైగా ఈ సేంద్రీయ వ్యవసాయం వల్ల పల్లెలలో ఉన్న గ్రౌండ్ వాటర్ ఉంటది కదా అవన్నీ కలుషితం కాకుండా కాపాడుకుంటున్నాం మేము
అవునా మంచి మంచి విషయాలు చెప్తున్నారండి పట్నంలో చూడు మొత్తం కాంక్రీట్ జంగల్ అయిపోయింది రోడ్లు బిల్డింగ్లు అనుకుంటా అసలు కొంచెం కూడా నేదా అనేదే వర్చి పెడతలేరు వర్షం పడినప్పుడుయితే ఒక్క చుక్క నీరు కూడా ఇంకదు తెలుసా మొ మొత్తం డ్రైనేజీ లో గబ్బు గబ్బు వాటర్ పైనికి వచ్చి తేలుతుంటది ఇక పచ్చదనం అనేది
ఆ ఏం లేద్ అంటే మీకైతే మొత్త మొత్తం డ్రనేజ్ లకు కొట్టుకపోతది కదా మాకు అట్ల ఏముండదు ఈడ రోడ్లు అంతా ఎక్కువుండాయి అంత మట్టు ఉంటది కాబట్టి వర్షం నీళ్ అన్ని భూములకే ఇంగుతయి మళ్ళా గ్రౌండ్ వాటర్ రీచార్జ్ అయ్యి అవసరం పడినప్పుడల్ల మకు నీళ్ అవలబుల్ గా ఉంటాయి
మంచి విషయం అలాగే ఇక్కడ పచ్చదనం అన్నదే కరువయింది తెలుసా అసలు ఒక చెట్టు ఉండదు ఏం ఉండదు అసలు ఎలా బతుకుతామో కూడా రేపటి రోజున భయమైతుంది
ఇక్కడైతే ప్రతి ఇంటి చుట్టూ చెట్లు తోటలు ఉంటాయి ఉదయం లేవగానే మంచిగా పక్షుల కిల కల రావాలతో మా రోజు మొదలవుతాది. పాపం మీకసలు అట్లా ఒక్క రోజు కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదేమో కదా
ఆ నిజమే ఇక మేము ఉదయం లేవ లేవగానే అల్లరంలు ఈ బైక్లద్ హో ఈ వెహికల్స్ మొత్తం గోర ఆ హారన్ ల గోనల్ గోల వినాల్సి వస్తది అసలు మనసికా ప్రశాంతత కోసం మళ్ళా మేము వీకెండ్స్ ల అదే ఖాళీ ఉన్న పని లేని టైమ్లా ఆ ఇక్కడ సిటీలో ఉన్నళ్ళు చాలా మంది మళ్ళా పల్లెటూళ్లకే వస్తున్నారు కదా
ఆ అవున అవును నేను కూడా చూస్ న్న మా ఊర్లో కూడా కొంతమంది వచ్చిరు అట్ల వస్తే మంచిదే కదా ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నారంటే ఏ వ్యవసాయ పర్యాటకం ఎంజాయ్ చేస్తున్నారు అలాని చూస్తే మంచిగా అనిపిస్తుంది
అ అవునవును ఎంత అభివృద్ధి చెందిన పల్లెటూరులాగా పట్టనాలు ఉండలేవ్ కదా నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా చాలా మంది నగరాలో నిర్వసించే వాళ్ళు వాళ్ళు మళ్ళా పల్లెల్లకె వచ్చి కొంత ల్యాండ్ కొని వీకెండ్స్ లో అక్కడికి వెళ్ళి వాళ్ళుస్ స్వయంగా మొక్కలు నాటుతున్నారంట అదొక పెద్ద ట్రెండ్ అయింది ఈ మధ్యన చూస్తలేవా
కుంటున్నా అంటే ఇట్లా వీకెండ్స్ అప్పుడు వచ్చి సరదాగా టైం స్పెండ్ చేస్తే ఏమోస్తది చెప్పు చదువుకున్న యూత్ అంతా మొత్తం కంప్లీట్ గా సేంద్ర వ్యవసాయని కెరీర్ గా ఎంచుకుంటే ఇంకా మంచిగా ఉంటదని ఏ అనుకున్నా ఆలని చూసినంక
ఖచ్చితంగా కాబోతుంది ఎందుకంటే నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ చెప్పిరు పాపం వాళ్ళు ఉద్యోగాలు ఒత్ ఒత్తిడి తట్టుకోలేకపోతురంట ఇప్పుడు చాలా మంది యువ స్టాఫ్ట్వేర్ ఇంజనీర్ లు కూడా వ్యవసాయం చేద్దాం అని డిసైడ్ అయ్యి కొత్త కొత్త ఆధునిక పద్ధతులతో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారంట మంచి మంచి లాభాలు కూడా పొందుతున్నారంట
చల్లడానికి మళ్ళీ నీళ్లు కూడా ఎక్కువ వృధా కాకుండా ట్రిపెరిగేషన్ వాడుతూ సేంద్రియ ఎరువు ఎరువులతో అద్భుతాలు సృష్టిస్తున్నారు
అదే కదా భవిష్యత్ లో ఆర్గానిక్ ఫుడ్ కు మంచి వాల్యూ ఉంటది కదా అదొక వి విలాసం కాదు గదా ప్రతి ఒక్క కనీస అవసరంగా మారిబోతుంది. ఎందుకంటే, ఇవి ఇలా కెమికల్స్ ఫుడ్ తిని హాస్పిటల్ పాడవడం కంటే ఇట్లా ఆర్గానిక్ ఫుడ్ తిని, మంచి హెల్తీగా ఉండడం మేల్ కదా.
కరెక్ట్ గా చెప్పినవ్, నువ్వు చెప్పింది నాకు మా నాన్నగారు ఒక మాట చెప్ చెప్పారు అదే గుర్తొచ్చింది, ఆయన ఏమన్నంటే ఆహారం మనకి ఆహారమే మందు కావాలి గనీ, మందులు ఆహారం కాకూడదని అన్నారు. మా పల్లెటూరు జీవనశైలి మాకు అదే నేర్పిస్తుంది.
నీ మాటలు వింటుంటే నామ్ నాక్కూడా ఇక్కడ ఈయా ఈ సిటీలల్లో ఉండడం కుదురు త్తలేదు మంచిగా పల్లెటూరుకి వచ్చి మళ్ళీ అక్కనే మంచిగా అన్ని పన్నలు నేర్చుకోవాలనిపిస్తుంది, అంతలా స్ఫూర్తినిచ్చింది నీ మాటలు
తప్పకుండా రా, మీకు కూడా ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నరు అనుకుంటాం మీ చుట్టాలు. వచ్చి ఇక్కడ ఉంటే ప్రకృతిని కాపాడుకుంటూ, ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపచ్చు నువ్వు కూడా.
అవునవును ఇగ ఎట్లయినా మళ్ళీ ఊరికే రావాల్సచ్చింది ఆ సేంద్రియ తోటలను స్వయంగా చూసి ఇక అక్కడున్న నేల రైతులతో కూడా మాట్లాడుకుంటూ, అక్కడేగా జీవనం గడపాలి ఇగ
తప్పకుండా రా మా ఊర్లో గుడ చాలా మంది పెద్ద రైతు వయ వయసు రైతులు ఉన్నారు. వాళ్ నీకు ఫస్ట్ నుండి బేసిక్స్ నుండి అన్ని నేర్పిస్తరు, పూర్ పూర్వ పద్ధతులు ఇప్పుడు టెక్నాలజీ అన్ని నేర్పిస్తరు కాబట్టి నువ్వు హ్యాపీగా ఇక్క లైఫ్ లీడ్ చేయచ్చు.
నాకు తెలుస అండి నేను కూడా ఒక ఊర ఊళ్ళనే బతికినా గాని, ఇగ పని లేక ఇక్కడ ఏదో పని చూసుకో మొన్న హైదరాబాద్ కు వచ్చినా గానీ తప్పదుగా మళ్ళా రావాల్సిందే నా రోజుల్లో గుడా ఇప్పుడు మిద్దల పైన టెర్రెస్ గార్డెనింగ్ లని చేస్తుర్రు, చిన్న చిన్న ఆర్గానిక్ కూరగాయలు పండిస్తున్నరు. కానీ స్థలం సరిపోక ఇబ్బంది పడుతున్నారు
అవును చిన్న స్థలాల్లో పండించాలంటే కష్టమే, అందుకే పల్లెలలో ఉండే ఖాళీ భూములను నగర వాసులు లీజు తీసుకొని ఇక్కడ రైతులతో కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేస్ సోయి చాలా బాగుంటది
ఇది చాలా గొప్ప ఆలోచన. దీనివల్ల నగరంలో ఉండే వారికి తాము కోరుకున్న పంట స్వచ్ఛందం ఇంగ దొరుకుతుంది అలాగే రైతులు పెట్టుబడి భారం కూడా తగ్గుతుంది.
నిజమే పైగా సేంద్రియ వ్యవసాయం వైపు మారే రైతులు, మొదట రెండు సంవత్సరాలు చ్ చాలా దిగుబడి తక్కువ వస్తది. ఆ సమయంలో ఇట్ల ఎవరన్నా హెల్ప్ చేసిండ్రు అనుకో వాళ్ళకు కూడా కొంచెం ఆసరాగా ఉంటది.
అవునవును అలాగే ప్రభుత్వాలు కూడా కొంచెం ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతులకు ప్రత్యేక రైతులు ఇస్తే ఉచిత విత్తనాలు ఇస్తే మనలాంటి వాళ్ళు కూడా కొంచెం చక్కగా చదువుకున్నోళ్లు, ఆ ఆర్గానిక్ ఫార్మింగ్ చదు ఆ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడానికి ముందుకొస్తరు.
అవును కొన్ని ప్రాంతాలలో చూసినా ఇప్పుడిప్పుడే సేంద్రియ సర్టిఫికేషన్ ప్రాసెస్ ని చేస్తున్నరు. దానివల్ల పంట నిజమైన ఆర్గానికా లేకపోతే డూప్లికేటా అని ఈజీగా తెలుసుకోవచ్చు.
అవునవును అసలు మార్కెట్ లో అయితే ఏది నాకెళ్లి ఉత్పత్తులో ఏది అసలు ఒరిజినలో ఎవ్ వనికి అర్థమయితలెవ్. మొత్తం ఫుల్ నకిలీ సొసైటీ అయిపోయింది కదా, ఇలా చేయడం ద్వారా అ నాకిలీది గానికి చెక్ పెట్టినట్టు ఐతది.
ఆ వాటిని అరిగట్టడం కోసమే కదా క్యూఆర్ కోడ్ అనే పద్ధతిని వాడుతున్నారు. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసాం అనుకో అది నిజంగా ఆర్గానికా కాదా అసలు ఎక్కడ పండింది ఎవరు పండిచ్చిర్రు అన్ని వివరాలు తెలుసుకోవచ్చు
వెరీ గుడ్ అండి సాంకేతికత వ్యవసాయం ఎంతలా మారుస్తుందని అసలు నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు తెలుసా ఆ లేకపోతే ఆ చదువుకున్న టైం లోనే నేను కూడా సేంద్రియ వ్యవసాయం చేసి ఇప్పటివరకు మంచిగా సెట్ అయ్యేటోడ్ని ఇది కూడా ప్రజ వారు పల్లెల్లోకి రావడం వల్లే సాధ్యం అవుతుంది కదా
అవున అవును అంటే ఒకప్పుడు అందరు ఏమ అనుకునే వాళ్ళు అంటే చదువు రాని వాళ్ళలే చేస్తారు వ్యవసాయం అని అనుకునే అందుకే మీరు కూడా అప్పుడు పట్టించుకోలేదనుకుంటా కానీ ఇప్పుడు వ్యవసాయం అట్లా లేదు చాలా గౌరవప్రదమైన విజ్ఞానంతో కూడిన రెఫరెన్స్ రంగ రంగంలాగా మారింది
అవునవును ఇప్పుడు నాకు అర్థం అయితుంది అవును ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా ఈ ఇక్కడ పిల్లలయితే ఈ ప్లాస్టిక్ కాలుష్యం వల్ల పర్యావరణం మొత్తం చెడిపోతుంది మరి పల్లెలో పర్యావరణం బాగుండడానికి కారణం ప్లాస్టిక్ వాడడం తగ్ వాడడామా అ లేదక్కడ కూడా కాలుష్యం పెరిగి పర్యావరణం కర్బతుందా
ఆ మీరు ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేవండి పల్లెలు పల్లెలలో కూడా బాగా ప్లాస్టిక్ ప్లాస్టిక్ వాడకం ఎక్కువ అయింది కానీ మేము ఏం చేస్తున్నామ అంటే అట్లీస్ట్ మా ఊరిని కాపాడుకోవడానికి ప్లాస్టిక్ రహిత పల్లానే కార్యక్రమం ద్వారా మా ఊరు ప్రజలకు అందరి కి చెప్తున్నాం వాడొద్దని
మంచి పని చేస్తున్నరండి చాలా మంచి ప్రయత్నం అసలు నేను కూడా ఇంటికి వెళ్ళినప్పుడు మా ఊరు పెద్దలకి ఇది చెప్పి మేము కూడా ఇది పాటించేలా చేస్తాం ఎందుకంటే నగరంలో మున్సిపాలిటీ వారు ఎంత శుభ్రం చేసినా జనభా ఎక్కువడం వల్ల చెత్త సమస్య పెద్ద మారుతుంది కదా
అవునవును ఎక్కడ చూసినా చెత్త చెత్తనే ఉంటదింటా కదా అసలు రోడ్ మీద నడుదామన్నా చెత్తనే ఉంటదంట అట్లాంటప్పుడు ఏం చేయాలంటే సిటీలో ఉన్న చెత్తతోని సహజ ఎరువు తయారు చేసి దాని పల్లెటూర్లున్న రైతుల కమ్మాల అంతే
అవునవును ఇట్ల చేయడం ద్వారా కూడా మన పల్లెల్లో ఉన్న మన ఆ పెద్దలు కూడా వ్యవసాయదారులు కూడా ఆ కెమికల్స్ అట్లే జస్ట్ మానేసి ఈ చే ఎరువులు వాడడం వల్ల ఆర్గానిక్ ఫార్మింగ్ ఎంతో ఉపయోగపడుతుంది మళ్ళా నేల సారం పెరుగుతుంది దాని అలాగే మన పర్యావరణం కూడా మనం మేలు జరిగినట్టు అనిపిస్తది
ఏదేమైనా కానీ ఫ్యూచర్ లో భూమిని ప్రకృతిని మనం కాపాడుకుంటేనే మనం ప్రశంతంగా బ్రతకగలుగుతాం లేకపోతే ఇక సిటీలలోలానే ప పల్లెటూరులో కూడా అయిపోతాయి
అవునవును నీతో మాట్లాడాక నా కూడా చాలా అర్థమైంది ఎన్ని రోజులు ఊళ్ళో ఉన్నప్పుడు వాల్యూ తెలియదు కాని ఏదో పని చూసుకోని హైదరాబాద్ వచ్చినా గానీ కేవలం డబ్బు సంపాదించడం మీ కాదు లేదా పర్యావరణం కూడా మనం వంతు సాయం చేయాలని నాకు ఒక మంచి ఐడియా వచ్చింది
సంతోషం మన సంభాషణ కేవలం మాటలతో ఆగిపోకుండా నువ్వచ్చే వారం ఇక్కడికి వస్తావు కదా అప్పుడు ఆచరణలో పెడదాం సరేనా
ఖచ్చితంగా అండి వచ్చే వారం మీతో కలిసి స్వయంగా పొలాల్లో పని చేస్తాను మళ్ళీ నేను మిస్ అయిన నేల తల్లిని తాగితే ఆస తృప్తి నేను అనుభవించాల అనుకుంటున్నాను
చాలా సంతోషం ఇక్కడికి వచ్చాక నీకు సాంప్రదాయ విత్తనాలను ఎలా భద్రపడ పరుస్తామ కూడా చూపిస్తాను వాటితో పండే పంటల రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ
అవును ఇప్పుడు నారల్లో హైబ్రిడ్ విత్తనం వల్ల వచ్చి కూరగాయలు పాత టేస్టులు రావట్లేదు తెలుసా దేశీ ప్ర రకాల పాము మళ్ళీ అందరికి గుర్తుయాల్సిన పని కూడా వచ్చేసింది
నిజమే దేశీ రకాల విత్తనాలతో పండించిన ఆహారం తింటే అసలు ఒక్క రోగం కూడా రాదు మళ్ళా అవి వాతావరణం ఎట్లున్న కూడా వంతాయి ఇటికి ఏమి ఇబ్బంది కాదు
అవునవును ఈ మధ్య నగరాల్లో ఎండలు మండిపోతూనే వస్తాడు సరైన సమయానికి వర్షాలు రావట్లేవు మరి పల్లెల్లో ఎట్లుంది పల్లెల్లో బాగా చెట్లుంటాయి కదా ఈ ప్రభావం ఏమైన్నా కొంచమైనా తగ్గిందా
ఆ అంటే ఇక్కడ కూడా వాతావరణం అయితే మొత్తం మారిపోయింది కానీ ఎట్లా మాకు చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి అంతగాన్నా మీకున్నంత వేడైతే ఉండదు చల్లనే ఉంటది మళ్లా మేము కూడా ఒక పోయిన సంవత్సరమే ఊరు చుట్టూరు అన్న చెట్లు పెట్నాం కాట్టి పెద్దగా అయినాయి ఈ సంవత్సరం మాకు బాగా చల్లానే ఉన్నది
చాలా మంచిదండి మీతో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉన్నది మళ్ళీ టైం ఉన్నప్పుడు మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను సరేనా
తప్పకుండా నమస్కారం బాయ్
భోజనం చేయడి తప్పకుండా లంచ్
ఉంటానండి చాలా ధన్యవాదాలు